హలో
హలో గుడ్ ఈవినింగ్ మేడం గారు ఏం చేస్తుండ్రూ.
ఏం లేదు మీరు
ఖాళీగా కూర్చోనున్నాం.
తిన్నారా
తిన్నం సాయంత్రం వంటకాలు స్టార్ట్ ఉన్నాయి.
అవునా
ఏం చేస్తుండ్రు మీరు
ఏం లేదండి ఖాళీ కూర్చున్నాం మేం గూడా. పని అయిపోయింది. హలో ఆ ఛాయ్ తాగినం మీరు తాగిండ్రా ఛాయ్.
ఛాయ్ తాగినం మేం గూడా.
కో మంచియా
ఆ వినబడుతుంది
ఓకే అండి
మమ్మీ డాడీ ఏం చేస్తుండ్రు.
మమ్మీ డాడీ ఏం లేదు డాడీ బయటిక్ ఎళ్ళిండు మమ్మీ రోటీ చేస్తుంది.
హ్ము ఏమి
డిన్నర్ ప్రిపేర్ చేస్త్ కర్రీ ఆ ఆలుకర్రీ శేషిణం. ఉంతే
ఇంకా ఏం చేయాలనుకుంటాండ్రు ఏ
చెప్పండి మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం.
నాకు దసరా అంటే ఇష్టం. దసరా అంటే ఇష్టం.
ఎందుకు కా ద మంచిగా నైన్ డేస్ ఉంటదన్నా ఫెస్టివల్. హ్మ్ హ్మ్
మత్తం ఆడేటోళ్ళని చూడొచ్చు మంచిగా వాళ్ళు బొమ్మలు బొమ్మలుగా తయారయితరు.
అమ్మ్ ఇంకా అంతేనా మీరు ఏ ఫెస్టివల్ బాగా జరుపుకుంటారు ఇంట్లో
క్రిస్మస్
ఏం చేస్తారు క్రిస్మస్ మార్నింగ్ నుంచి ఇవినింగ్ వరికి
పొద్దున్న ఉదయాన్న మంచిగా చర్చికి వెళ్తా
ప్రేయర్ చేసుకుంటార
పాస్టర్ చెప్పే వాక్యం ఇంక తర్వాత తర్వాత అందార్ని కలుస్తాం ఇంటికి వస్తాము తర్వాత మంచిగా భోజనం తయారీ చేసుకుంటాం ఫ్రెండ్స్ పిలుసుకుంటాం మా చుట్టాల వస్తారు
ఆ
బోజంనం చేసుకుంటాం అంటే సాయంత్రం వరకు ఎంజాయ్ చేస్తాం ఆనందం
ఆ కేక్ కట్ చేయర
కేకు కట్ చేయాలి అనుకుంటే కట్ చేస్తను లేదంటే కట్ చేయను
ఎం నాకు చాల అంటే ఆల్మోస్ట్ అందరు అంటారు కేక్ కట్ చేసుకుంటారు అని అంటారు కదా క్రిస్మస్ రోజు
తక్కువ కడి చేయడం
ఆ
కడ్డేల
అంతేన
ఎట్లా అయ్యింది మర సమ్మర్ హాలిడేస్
ట్రిప్ కి ఏళ్ళలే పెళ్ళికి ఎళ్ళినం
బాగ జరిగిందా ఆ
చాన ఎండలు ఉన్నాయి
అవును
అ ఏళ్ళిండ్రా ఏటు అయిన
ఆ
ఎక్కడకి
కొంచెం దగ్గర పెట్టుకొని మాట్ల నాకు వినబడుతు వినబడతలేదు నాకు
సిగ్నల్ ప్రాబ్లమ్ దేని వల్లనో ఇప్పుడు వినపడుతుందా
ఆ ఇప్పుడు ఓకే అండి ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్న ఆ సారీ మీరు స్టడీ అంటున్నారా
అ
డి ఫార్మసి అండి
తర్వాత ఏం చేయాలనుకుంతుండ్రు
తర్వాత మెడికల్ కోడింగ్ అయినా లేకపోతే మాస్టర్స్ అయిన కన్ఫామ్ ఏం లేదు అనుకుంటానము అంతే ఇంకేం లే ఫస్ట్ బి ఫామ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్న
మంచిగ చదువుకుం
ఆ మంచిగా చదువుకుంటున్నాం అంటే ఇ మంచి అంటే మంచిగానే చదువుకుంటున్నాం మా కాలేజీలో అంతా ఏం చెప్పరు
చదువుకోవాలి మంచిగా జాబ్ తెచ్చుకోవాలే
అవును జాబ్ తె
అంత కష్టపడి మమ్మీ డాడీ చదివిపిస్తరు
అవునండి
పాస్ అయితే జాబ్ అంతది మంచిగా చదువుకొని మంచిగా పాస్ అయితే జాబ్ వస్తది
అవును జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయితది ఒక అమ్మని కంటే ఒక గుర్తింపు ఉంటది
స
రెస్పెక్ట్
ఇప్పుడు అన్నిట్లా ఏం తక్కువ లేరు ఆడవాళ్ళు
అవునండి
ప్రాణలలా ముందద్దలనే ఆడవాళ్ళు ఉన్నారు ఒకప్పులాగా లేదు ఇప్పుడు
జ జెండర్ ఈక్వాలిటీ లేదు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఆడపిల్ల అంటేనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇంకా వాళ్ళే అన్నీ ఇస్తారు అని అందరికి అర్థమయింది బాయ్స్ కంటే
టీవీలు ఎక్కువ చూస్తారా సినిమాలు ఎక్కువ చూస్తారా
సినిన్నమాలు చూస్తాం టీవీ చూస్తాం ఇంట్లో ఉంటే టీవీ చూస్తాం హాస్టల్ పోతే ఫోన్ చూస్తాం
ఎక్కువ ఫోన్ ఎక్కువ చూస్తారు
ఎక్కువేం లేదు కొంచెమే చూస్తాం కానీ మేము చూసేటప్పుడే అందరు చూస్తారు మమ్మల్ని మేం చూస్తాం అంతే ఆహ ఆహ లేదు మీరు అట్లా అనుకుంటారు మేము చూస్త స్తున్నాం అనేసి అంతే
హ
అంతేగా
మీరు ఎక్కువ ఏ పండగ చేసుకుంటారు
మేము అన్ని పండుగలు చేసుకుంటాం దసరా దీపావళి సంక్రాంతి అంటే సంక్రాంతి కొంచెం తక్కువ చేసుకుంటాం మిగితాన్ని ఓకే దసరా దీపావళి శివరాత్రి వినాయక చౌతి ఆల్మోస్ట్ అన్స్ట్
అస్తే అన్ని పండుగలు మంచిగా చేసుకుంటారా అని
ఉమ్ మంచిగానే చేసుకుంటాం ఒక సంక్రాంతి ఒకటే అంటే చేసుకుంటాం అప్పాలు అవన్నీ చేసుకుంటాం తినేంటివి తిని బండారాలని అన్ని చేసుకుంటాం కాని ఆ ఎందుకో ఆ ఫెస్టివల్ కి ఇటు సైడ్ తెలంగాణ స కొత్త బట్టలు వేసుకోరు అదొక పీడ పండగ అనుకుంటారు
డాడీ వాళ్ళు ఏం చేస్తారు
మమ్మీ హౌస్ వైఫ్ డాడీ ట్రాలీ నడుపుతాడు ఎస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హూ నేను అక్క
అన్నదామ్ములు లేరా
హుహు లేరు
చిన్న ఫ్యామిలీ
చిన్న ఫ్యామిలీ
చింత లేని ఫ్యామిలీ
అంతేగా
చాలా బాగా నవ్వుతున్నవ్ మీరు
థ్యాంక్స్ అండి మీరు కూడా బాగా నవ్విలు ఇంతకు ముందు
నవ్వలే నేను మీరు బాగా నవ్వుతుండు
ఆహ మీకే అట్లా అనిపిస్తు ఆ చేస్త ఆ వంటొచ్చు ఆల్మోస్ట్ అన్ని పనులు వచ్చి ఇంట్లో
వెరీ గుడ్ మంచోల్లు మమ్మీకి బాగా హెల్ప్ ఫుల్ గా ఉంటారు వచ్చినప్పుడు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు మమ్మకి మంచి గా పనిలో సహాయంగా ఉంటారు
ఆ ఫస్ట్ ఉంటా వన్ వీక్ ఫస్ట్ వన్ వీక్ రెస్ట్ తీసుకుంటా తర్వాత వన్ వీక్ నుంచి ఉంటా
హ ఇయ్యాల ఉంది పని పిల్లలు ఉండాలి వంటలు ఉండాలి చదువులు ఉండాలి జాబులు ఉండాలే అన్నిట్లో ఉంటేనే మంచిది
జాబ్ రావాలి ఎలాగైనా తెచ్చుకోవాలి మేము కష్టపడి ఇంక ఇన్ని ఇయర్స్ చదువుకొని వేస్ట్ కదా జాబ్ రాకపోతే
వస్తది రాదు అనుకోవద్దు తది అనుకుంటే తప్పకుండా చదువుత
వస్తదండి మన నమ్మకం
నా నమ్మకం పెట్టుకున్నరు కద తప్పకుండ వస్తది కాదనట్లేదు
మీరేం మీ చేస్తారు మీ ఫ్యామిలీ అట్ల
ఒక పాప ఒక బాబు మా సారు నేను నేను హౌస్ వైఫ్ మా సార్ క్యాటరింగ్ చేస్తాడు బిజీ ఉంటాం వంటలు చేస్తాం
హెల్ప్ చేస్తారా మీరు అంకుల్ కి
చాలా
ఆహా
అన్ని రకాల వంటలు చేస్త
ఏమేం స్పెషల్ అండి మీ క్యాటరింగ్ లో అంకుల్ ఆల్మోస్ట్ అన్ని ఇస్త తార లేకపోతే కొన్ని
అన్ని చేస్తాడు బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ
వెజ్ చేయారా
వెజ్ వెజిటేబుల్ కర్రీ చేస్తాడు వెజిటేబుల్ బిర్యానీ చేస్తాడు అన్ని వంకాయ ఆలుగడ్డ స్వీట్స్
అన్నీ
అన్నీ వచ్చినప్పుడే వంటలు వచ్చినప్పుడే చేయడం రానప్పుడు ఖాళీగా ఉండడం
అంతేనా అంటే అ ఇట్లా వస్తాయా మంచిగానే లేకపోతే ఇగా
దాన్ని బట్టి వంట ట్టలు వస్తాయి పెళ్ళిళ్ళ ఉన్నప్పుడు లేకపోతే మన్నా ఏమన్నా
బర్త్డే పార్టీస్ ఫంక్షన్స్ అ
అట్లా ఎవరు చేసుకుంటలేరు కదా క్యాటరింగ్ ఇచ్చేస్తాను
అవునండి అంత అంతగానం మనం చేసుకొని ఇబ్బంది పడడం కన్నా క్యాటరింగ్ ఇస్తే
అంత తెలువద క్యాటరింగ్ ఇస్తార్ కాబట్టి అట్లా కొంచెం ఉంటది
ఏం చేస్తారు పిల్లలు
పిల్లలు బాబు ఇంటర్ చదువుతాండు పాప డిగ్రీ చదువుతోంది
ఇక్కడేనా అష్టలా
బాబు ఇక్కడ పాప హాస్టల్
అవునా అండి
ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్
ఎంత
డిగ్రీ ఫైనల్ ఇయర్ పాప ఇప్పుడు
ఉం నైస్ తర్వాత ఏం చెప్పిద్దాం అనుకుంటున్నారు మీరు
పాప ఇష్టం ఏం చదవాల అనుకుంటే అది చదిపిస్తాం పాప ఏ చేస్తాం చదువు ఇంట్రెస్ట్ ఏది ఉంటందో చదివిపియాలి కదా మన ఇష్టం ఉన్నది చదువు అంటే చదవలేక ఫీల్ అయితే వేస్ట్గాకదా వాళ్ల ఇస్ ఇంట్రెస్ట్ ఎవరు చదివితే వాళ్లు పాస్ అవుతారు
ఇ ఇప్పుడు కాల ఇప్పుడి ఇప్పుడు జాబ్స్ ఏమి లేవు అంటున్నారు నిజమా జాబ్స్ ఏవన్నీ
జాబ్స్ ఇప్పుడు అన్నీ కంప్యూటర్ అవి ఇవి లేవు అంటడు కానీ మా వాళ్తో మనం చదివిపియాలి పిల్లల్ని ఇవి రావు అనుకుంటే మనకి ఏవి రావు మనక వస్తే మనం చదువుతాం ముందుకు పోవాలంటే దేవుడు అన్ని ఇస్తాడు ఆ జాబ్ రాదు ఈ జాబ్ రాదు అంటే ఏది చదవాలేము అసలు
అవునండి
వాళ్లు అన్నింటికి ముందుండాలే
ఏదైనా వస్తది వస్తుది అనుకుంటే ఆ దేవుడు ఇంపాసిబుల్ కూడా పాజిబుల్ చేసి
ఇస్తారా అట్లా ఇది లేవు ఇప్పుడు
ఆ చాలా టైం పడుతుంది అంటే మనం అనుకునేది అది ఇంకా పెద్దగా బ్యూటిఫుల్గా అయితది అని అర్థం
అట్లా ఉండాలే నీలాగా
మీదే మీ మీ బైబుల్లోనే చెప్తారు కద ఇవన్నీ
చెప్ అందుకే నమ్మకం పెట్టుకోవాలి మనం దేనికైనా మనమ ఒకటనకున్న ఇప్పుడు ఇది మనకు తప్పకుండా నెరవేరుతే లేట్ అయినా గానీ దేవుడు నెరవేరుస్తాడు
కన్ ఇగ మధ్య అన్ టం కాదుం లేట్ అయితది ఒక ఎయిట్ మంత్స్ అయితది వన్ ఇయర్ అయితది టూ ఇయర్స్ అయితది కదా ఎంతసేపు వెయిట్ చేయాలి అని అనిపిస్తాది అందరికి
అట్లా అనిపిస్తుంది అంటే జాబు కావట్ టి లేటు గానే అయితే ఎన్నో వేల మంది లక్షల మంది చదువుతరు మీరు ఇప్పుడే చిన్న చిన్న పిల్లలు పీజీ అయిపోయినా వాళ్ళు కూడా ఉన్నారు పాపం జాబ్ రాక ఎవరు అదృష్టం వాళ్ళది అట్లా అనుకోవదు చదువు లో ముండళ్లిపోాల దేవుడియి చేస్తాడు
అది మనకి రాసి పెట్టుంటే మన దగ్గరికి వస్తుంది ఎంత మంది చేతిలోకైనా మనకకే వస్తాయి లాస్ట్ టికి అది ఎంత మన అయ్యో వాళ్ళు చే సేమ్ ఆపర్చునిటీ మన వాళ్ళ ఆపర్చునిటీ మాన ఆపర్చునిటీ వేరే వాళ్ళకి పోయినా కూడా లాస్ మనకే వస్తాది అది
ఎవరి దేనికి ఏ జాబుకు అరువులో అలకిచ్చేస్తంది
ఉ కొన్నిసార్లు ఉ పరీక్షించడానికి వేరే వాళ్ళకి కూడా ఇస్తారుా ఆ దేవుడు మనన్ నే టెస్ట్ చేయడానికి మన పేషెన్స్ టస్
జాబ్ ఉండే ఉంటది
అవును ఏది ఆల్మోస్ట్ మనకంటే ఏదో ఒకటి రాసి పెడితే ఉస్ ఇస్తాడు అని ఉంటది కదా హెల్ప్
చదువుతన్నాం అంటే ఏదో ఒక జాబ్ ఉన్నదని మనం చదువగలుగుతనం
ఫస్ట్ అది నీకు అది ఇవ్వాల ఇవ్వాల ఇవ్వనప్పుడు దేవుడు అసలు ఆలోచననే చెయ్ ఇవ్వడని అంటారు అంటే నీ మనసులో ఆలో